హలో హలో
హలో
వినిపిస్తుందా బ్రో
ఆ వినబడుతుంది బ్రో మీకు
ఆ వినుపిస్తుంది బ్రో
ఏం చేస్తున్నారు
ఏం లేరు ఊరికే ఉన్నాం
హ్మ్మ్
మీరు బ్రో
నేను వాకింగ్ చేస్తున్నా బ్రో
ఆహా
హ్మ్మ్ అవును బ్రో ఇప్పుడే తిన్నా వాకింగ్ చేస్తున్నా
అవునా
హ్మ్మ్ మీరు బ్రో తిన్న తర్వాత వాకింగ్ చేస్తుంటారా
ఆ చేస్తున్నా బ్రో నేను కూడా
హ్మ్మ్
అలా బయటకి వచ్చా తినేసి ఇప్పుడే
ఓకే
నీకు స్పోర్ట్స్ అంటే ఇష్టం ఆ బ్రో ఏమన్నా
హ్మ్మ్ ఇష్టమే బ్రో నేను
చ
క్రికెట్ వాలీబాల్ షెటిల్ ఆడుతూ ఉంటా
అంటే ఎట్లా నార్మల్గా టైమ్పాస్
మ్మ్ నార్మల్గానే బ్రో టైం పాస్ అంటే బాడీ ఎక్సర్సైజ్ కోసం ఇంక నాకు క్రికెటు షెటిల్ అంటే ఇష్టం బ్రో ఆడుతూ ఉంటా హ్మ్మ్
ఇంటి దగ్గర ఆడతార బ్రో
హ్మ్మ్ షటిల్ అయితే ఇంటి దగ్గరే ఆడుతున్నాం బ్రో ఇంగా క్రికెట్ అంటే కుదరదు కదా బయటికి వెల్లాలా గ్రౌండ్ కి
ఏది ఎక్క ఏది ఎక్కవాడుతుంటారు బ్రో మీరు
ఉమ్ క్రికెట్ ఏ ఎక్కువడుతుంట బ్రో నాకు క్రికెట్ అంటే ఇష్టం ఆడుత్ తుంట ఇప్పుడు కూడా హాలిడేస్ స్లో మొత్తం వీకెండ్ స్ డైలీ మార్నింగ్ వెళ్ళి ఆడుతున్నా ఆడుతున్నాన్ బ్రో
అవునా అ
ఉమ్
నేను కూడా ఎక్కువ క్రికెట్ ఆడుతుంటా బ్రో మేము కూడా ఎక్కువ క్రికెట్ ఆడుతుంటాము
ఆ
ఆ
తిన్నాం ఇప్పటి నుంచి ఆడుతున్నార ఈ మధ్ చడుతున్నారా
చిన్నప్పుటి నుంచి అలావేటె బ్రో చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడడం అంటే ఇష్టం సో ఆడుతూ ఉండేవాళ్ళం ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ తోకలిసి వెళ్తా ఉం ఇట్లా ఈవినింగ్ట్ ఈవినింగ్ టైమ్స్ గ్రౌండ్స్ కెల్లి ఆడుతా ఉంటాం
ఆ ప్రొఫెషనల్గా ఎప్ మన్నాడరా ఊరికే మీరు టైం పాస్కెన
టైం పాస్ కె బ్రో మేము కూడా ఆడేది ప్రొఫెషనల్గా అంటె ఏం లేదు మా ఫ్రెండ్స్ ఆడరు ఫ్రెండ్స్ తో ఉంటే ఆడిటి ప్లేయర్ అట్లా
హుమ్
అట్లాడేవాళ్ళు
ఓకేే
ఆ
ఇంకా బ్రో ఇంకా వేరే ఏమి ఆడుతుంటారు.
అంతే బ్రో ఏ ఆల్మోస్ట్ క్రికెట్ ఎక్కువ ఆడతాం అది క్రికెట్ ఆడకపోతే వాలీబాల్ ఆడతాం బ్రో
ఆ ఓకే
బాల్ కూడా బానే ఆడతా ఉంటాం
హుమ్
మీకు క్రికెట్లో ఎవరంటే ఇష్టం బ్రో ఎక్కువ
చంబ్రో
జడేజా నా
ఉమ్ హోమ్ అవును బ్రో మీకు
మాకు ఎంఎస్ ధోని బ్రో
అవున ఓకే బ్రో ఏ ఎందుకని ఇష్టం బ్రో ధోని అంటే
ధోని అంటే ఒక ఎమోషన్ బ్రో అంటే క్రియేట్ని మంచి మూమెంట్ లో ఒక కామ్గా పీస్ఫుల్గా మంచి కెప్టెన్సీ చేస్త ఎ మంచిగా మ్యాచ్లు నడిపిస్తా ఉంటాడు బాగ ఎంటర్టైన్మెంట్ ఉ బ్రో
ఉమ్ అంతనా కూల్ మైండ్ సెట్ ఇష్టమా మీకు
కూల్ మైండ్ సెట్ మంచిగా
ఆ
అనాలైజ చేస్తాడు క్రికెట్ మ్యాచ్ ఇలా ఉంటుంది ఇలా మ్యాచ్ ఏ సిచ్యువేషన్ లేదా తీసుకోవాలి అని ఓ అందుకని ఎక్కువ ఇష్టం అవుతున్నాంటే ఇప్పుడు ఏంటే ఆడట్లేదు కానీ ఆ చూస్తాం బ్రో ఈ సీజన్ మొత్తం ఈ సీజన్ మొత్తం అంతా వ చూశాం బ్రో ఆడతాడేమో అని కానీ ఆడట్లేదు సో కొంచెం ఫిజికల్ గా అనాక్టివ్ గా ఉన్నాడని
హమ్ హమ్ నెక్స్ట్ సీజన్ వస్తారంటారా
మేబి రావచ్చు అనుకుంటరు నం బ్రో ఫ్యాన్స్ రావాలని అనుకుంటాం ఫ్యాన్స్ అందరుూ వస్తే హ్యాపి నే
ఓకే
బట్టు ఏజ్ ఎక్కువంది కాబట్టి
హమ్ అవునవును బ్రో
మనం అది కూడా యాక్సెప్ట్ చేయాలి మీ జడేజా కూడా బాగా ఆడతార బ్రో ఎట్లా ఎందుకని మీకు ఇష్టము అతను
నాకు మైన్లీ ఫీల్డింగ్ అంటే ఇష్టం బ్రో
అవునా జడేజా అంత ఫిల్డర్
అవును బ్రో తర్వాత అంటే నీకు తెలుసా ఉంటడి అదే అ అతను కూడా కూడా చెన్నైకి ఆడాలి
ఆ అవును ఆల్రౌండర్ కదా ఆతున్నాను
హ
అవునవును
హ అ ఇంమేవి అంటే టీ ట్వంటీ లా తక్కువగానే టెస్ట్ అట్ల అయితే బాగా ఆడుతుంటడు బ్ర నంబర్ వన్ ఆ రాౌ ఆల రాౌండర్ అన్నమాట
అవునవును
మీకే ఇష్టం బ క్రికెట్ లో బ్యాటింగ్ బౌలింగ్
కు బ్యాటింగ్ప్పుడు
ఆడ
ఆ బ్యాటింగ్ బాగా ఆడుత తారే బౌలింగ్ తక్కువ ఎక్కువ బ్యాటింగ్ ఆడతాం మీరెవరు
నాకు బౌలింగ్ అంటే ఇష్టం భ
బౌలింగ్ ఇష్టా నీకు మరైతె మా ఇద్దరం ఒకసారి ఆడాలి ఆ మీరు బౌలింగ్ వేసి నేను బ్యాటింగ్ ఆడతా ర మణ ఆడాల
సరే బ్రో ఆడదాం తప్పకుండా
ఆన్ కనీసం అంటే ఓక్ ఫోర్ కు ఒక ఐదు సిక్స్ లన్న కొడత బ్రో మీకు
అయ్యో చుద్దాం బ్రో మరి అంత చెండాలంగా వేయననుకున్న బానే వేస్తాను
వైరింగ్ భ
ఓకే ఓకే బ్రో మంచి బ్యాటర్ అన్నమాట మీరు సరే బ్రో
ఆ మాయత్ మీలో నేనే పెద్ద బాట్స్మన్ బ్రో మా ఫ్రెండ్స్ లో కూడ
ఓకే ఓకే బ్రో
సో అందుకే కాన్ఫిడెంట్ గా చెప్పి పోతున్నా
ఓకే బ్రో ఇంకా బ్రో మీరు ఆన్లైన్ గేమ్స్ ఎమన్నా ఆడుతుంటరా
గేమ్స్ అంటే ఆడేవాళ్ళం అప్పుడు ఇప్పుడు అంత లేేదు ఆన్‌లైన్ గేమ్స్ అంటే ఫ్రీ ఫైర్ ఆడేవాళ్లం
ఆ
ఇ క్యాండీ క్రష్ కూడా ఆడేవాళ్లం
ఆ
ఇప్పుడు అన్నీ అవుట్ డోర్ గేమ్స్ క్రికెట్ వాలీబాల్ అంతే
క్యాండీ క్రష్ ఆడుతున్నరా బాగా ఇప్పుడు ఇప్పుడు ఆడడం లేదా క్యాండీ క్రష్
ఆడత బ్రో అంతే కాలి టైమ్స్ ఉన్నప్పుడు ఆడత
నేను ఆడుతుంటా బ్రో బానే నాది టెన్ థౌసండ్ లెవెల్స్ టెన్ థౌసండ్ లెవెల్ బ్రో నాది
టెన్ థౌసండ్ లెవెల్స్ అన్ని ఆడారా బ్రో మీరు
అవును బ్రో టైం పాస్ కానప్పుడు ఆడుతూ ఉంటా
ఓహో అంట లెవెల్స్ కంప్లీట్ చేశారా
ఉ అవును బ్ర
కనా గ్రేట్ బ
గ్రేట్ ఏం లేదద్రు జస్ట్ టైమ్ పాస్ కానప్పు ఆడు తోడా
టైం పాస్ కయినా కూడా అన్ని లెవెల్స్ అంటే వెరీ బిగ్ థింగ్ నేను ఇంకా ఫైవ్ హండ్రెడ్ లోప ఉన్న
ఆ అడుతోండ అవుతాను ఉంట అది ప్రహంచ ఇండోర్ గేమ్స్ ఏమ చెస్ క్యారమ్స్ అలాంటివి
క్యార మాడతాం్ర మా మా చిన్నప్పజలు ఉంటారు మా ఇంటి దగ్గర ఆ పిల్లలు ఆడుతా ఉంటారు సో నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఆడవాను
ఓకే ఓకే బ్రో
మీరు ఇంటి దగ్గర ఏమన్నా అడతాను ఆ చెస్ ఎక్కువ టచ్ లేదు ఇప్పుడు
ఆడతా చెస్స ఆడతా క్యారమ్స్ ఆడతా
ఆహా
క్యారమ్స్ చిన్నప్పటి నుంచి అంటే మా అన్న క్యారమ్ కూడా వచ్చింద అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు
ఆ
అప్పటి నుంచి అట్లే బ్రదర్స్ కజిన్స్ అంతా ఆడుకుంటూ అలానే ఆడు దన్న అనుభ ఇప్పుడు కొంచెం టచ్ తగ్గింది అనమాట అప్పుడు బాగా ఆడుతుంది దాన్ని
ఆఓహ
ఇంక చెస్ అంటే చెస్సు అప్పుడు ఆలైన్ ఆడుతుండే వాళ్ళము ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి కదా అప్పుడప్పుడు ఆన్లైన్లో ఆడుతుూ ఉంటాము
అంత ఆన్లైన్ లోనే ఆడతరు కదా
ఉ అవునవును బ్రో
ప్రతి గేమ్ ఆన్లైన్ లో ఉంది లే బ్రో అడ్డానికి ఇంకా
ఇలాంటివియా ఏమైన్నా అలవాటు ఉన్నాయా లేదా
ఏవి బ్రో
ఫ్రీ ఫైర్ పబ్జి అలాంటివి ఆడతారా
ద్గర ఆడేవాళ్ళం ఇప్పుడు లేదు అప్పుడు ఆడేవాళ్ళం ఫ్రెండ్స్ తో కల్సి
అవున బ్రో
అప్పుడు బానే ఆడే వాళ్ళం ఫ్రీ ఫైర్
అవున మరి ఇప్పుడు ఎందుకు ఆడ్డం లేదు
ఇప్పుడు అంత టైం లేదు బ్రో ఫ్రీ ఫైర్ కి
ఆహా ఆ అంటే మీరు అడిక్ట్ అవ్వలేదు అన్నమాట దానికి
జస్ట్ టైం పాస్ కోసం ఆడే వాళ్ళం అంతే అడిక్ట్ ఎం అవ్వలేద మీరు
మ్మ్ అంటే కొంతమం ఆడుతూనే ఉంటారు కద అట్ల
అవునువును అవును చాలా మంది అడిక్ట్ అయ్యే దానికె ఎనీ టైమ్ ఆడుతా ఉంటరు
అవును అవును బ్రో నేను అంతే బ్రో ఒక టూ మంత్స్ ఏమో ఆడాను అంతే అది మా ఫ్రెండ్స్ అందరు ఆడుతూ ఉంటే ఇంక నేను క ఊరికే ఉండలేక వాళ్ళ కోసం డౌన్లోడ్ చేసి అలా ఆడుతూ ఉండే వాడిని బ్రో
పబ్జి ఏమైనా ట్రై చేశారా బ్రో మీరు
పబ్జీ లేదు బ్రో
పబ్జి టచ్ లేద మా ఫ్రెండ్స్ ఆడేవాళ్ళు
మ్మ్
పబ్జీ కొందరు ఫ్రీ ఫైర్ కొందారు పబ్జి కొందరు ఫ్రీ ఫైర్ కొందరు ఆడేవాళ్ళు మా ఫ్రెండ్స్ అంతా సంద కా ఎక్కువ కాన్సంట్రేట్ చే
మీరు మీరు ల్యాప్టాప్ లో ఆడేవారా ఫోన్ లో ఆడేవారా
మేమ్ ఫోన్ లో వాడేవాళ్ళం బ్రో ల్యాప్టాప్ అంటే లేదు గానీ ఫోన్ లోనే ఆడేవాళ్ళం
అవునా
ఆ మీరు ల్యాప్టాప్ వాడతారా బ్రో
ఆహా లేదు బ్రో నేను కూడా మొబైల్ లోనే లా టాప్ లేద అనమాట
హ్మ్ హు
హ్మ్ అది కొన్ని రోజులే బ్రో ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అంతే ఎక్కువ కూడా ఆడింది లేదు
ఓహు
హ్మ్ బ్రో ఓకే బ్రో
ఓకే బ్రో బాయ్ బ్రో
హ్మ్ బాయ్ బ్రో